హ
హాయ్ ఇ
అ ఎవరు
మీరు ఎక్కడికైనా టూర్కి వీస్ వెళ్ళారా వెళ్ళలేదా ఏమనా ఎక్స్పీరియన్ అ ఎక్కడైనా తిరిగి మీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్ళుంటారు కదా
లేదు లేదు
పది నిమిషాలు మాట్లాడలి వెళ్ళాను ఈ ఇ చేసానని చేసా వెళ్ళద అసలా ఎక్కడికి మీ ఫ్రెండ్స్ తో గాని
ఏ రీజ
ఎక్కడికి వెళ్ళారు
నాన్ తడపల్లె
ఉహూ బాగా ఎంజాయ్ చేసారా
ఆ జైస చే చేయి చెడే జైస బాగా
ఏం చేసారని
ఏం చేస్తారంటే పొద్దునే మా వాళ్ళని తొమ్మింటికల్లా ఎన్నింటికళ్లా రంద్రా అంటే అల్లు ఎ పదింటికో పదిన్నరకో వచ్చారు
ఫ్రెండ్స్ అన్నాక ఇంకా నాగం లేదండి అలాగే వస్తారు
అసలు గంటలపోంది అ పది పదిన్నరకి వచ్చారు అప్పుడీకి వాళ్ళ వస్తారని చెప్పి న చేయకుండా ఆటగే ఉన్నం
ఆహా
ఇగ వచ్చినాక అప్పుడు మళ్ళీ ఏంటి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎవరు రానంటారు ఒక నలుగురు ఐదుగురు దాకా
ముందు ప్లాన్ చేసుకోలేదండి మీరుకెళ్ళాలని
మొత్తం ఏడుగురు ప్లాన్ చేసాము ఎళ్దామని హాస్టల్ లో
ఆ
తర్వాత రెండళ్ళు వచ్చి మేము కూడా వస్తాన్నాం మీరు ఎతున్నారుగా మాకు చెప్తే మేము రామా అది ఇది ఇ అన్నారు
మ్మ్
అవురా బాబు ఇది అదో బాగానే ఉంది అడిగినప్పుడేమో రాను అన్నారు ఇప్పుడేమో వాతానటున్నారు నేనేం చేసేది దానినికి అన్నా నేను
మ్మ్
అరే కాదురు వస్తాం మేము కూడా అన్నారు సరే మనిషికి ఒక ఐదు వందలు ఏం సుకుంటే వెళ్దాం అన్నా హలో హలో హలో హలో హలో